ఆ హలో వినిపిస్తుందా అండి ఏం చేస్తున్నరండి
పెసర్ పప్పు ఇసురుతుంది మా నానమ్మ గారు మా చుట్ అంటే నానమ్మ గారు
అవునా అండి ఎలా విషయాలు తెలుసా మీకు
తెల్వదండి అయితే పెసర్లు పొలం నుంచి తెచ్చిరు మా తాత వాళ్ళు అయితే అవి ఇసురుతున్నారు
అవునా అండి
వచ్చండి వాటితో గ్యారెలు చేసుకుంటారండి మీకు తెలుసా
ఆ తెలుస అండి బాగుంటాయి గ్యారలు ఎలా చేశారో మీకు తెలుసా
గ్యారెలు ఎలా చేసారో ఆ తెలుసా అండి ఏముందండి నీళ్లలో నానవేడి నీళ్ళల్లో నా నపెట్టాలి అది పెసరపప్పుని తర్వాత పచ్చిమిర్చిలు అ వేసి రుబ్బాలన్న అనమాట తర్వాత కొత్తిమీర అవన్నీ మనకి నచ్చిన ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలు కోసి గరెల్లాగా నూనెలో వేయించుకోవడమేనండి చాలా చాలా బాగుంటదండి తింటే
అన్ని నాకు చాలా ఇష్టం పప్పు గారెలు అంటే మా అమ్మ కూడా చాలా బాగా చేస్తది మా అమ్మ బొ బొబ్బర్లతో చేస్తది మా మమ్మీ బొబ్బర్లతో చేస్తది మా మమ్మీ చాలా బాగా చేస్తదండి
ఆ అవునా అసలు మీ బొబ్బెల గారెలు ఎలా చెతరండి
బొబ్బర్లు ఎట్లా చేస్తారంటే బొబ్బరిని నానబెట్టి ఆ అంటే ముందే నానబె కోలి తర్వాతకి ఆ ఏది నెక్స్ట్ డే ఉంటా కదా నెక్స్ట్ డే రోజు మంచిగా రుబ్బుకొని తర్వాతి రోజు రుబ్బు కోవాలి అందులో కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఉప్పు, జీలకర్ర, ఎల్లి ఎల్లి ఎల్లుల్లిని వేసుకుంటే వేసుకోవచ్చు ఎల్లుల్లిపాయ బాగా మిక్స్ చేసి ఆ కొంచెం టైట్ గ్రైండ్ చేయాలండి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టినప్పుడు మీరు మూత అది ఏమం లూజ్ లూజ్ గా కాకుండా టైట్ గా మిశ్రమం చేసుకుని చిన్న చిన్న ఆకు తీసుకొని ఆకు పైన ఇలా ఇలా ప్రెస్ కొంచెం ఒత్తాలి ఒత్తి నూనె డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే ఆయిల్ బాగా వెయిట్ చేసి అల్లా వేస్తే చాలా బాగుం తాయండి బొబ్బరితో గ్యారెలు మా మమ్మీ సూపర్ చేస్
అవునా అండి కొంచెం నన్ ఊపిరి వీల్సుకోండి మరి మీరే లడా లడా ల
అంటే నేను అట్లనే ఉంటా అండి ఒకసారి గ్యాప్ అయ్యిందని గ్యాప్ ఇస్తే అల్లుకుపోతానండి
అవునండి అవునండి మా ఇంట్లో ఒక దేవుడి ఫోటో ఉంది మస్తు ఉందండి అసలు నాకు చూస్తేనే ఆనందం అయితంది
అవునా ఏం దేవును ఫోటో అండి
మా అమ్మమ్మ, నాన్న దేవుళ్ళు అండి నాకు
వామ్మో
నేనే ఒక నేను వాళ్ళ దేవత వాళ్ళ దేవుళ్ళ కదాండి వాళ్ళ కూతురు నేను కూడా దేవత అండి మీరు కూడా దేవతనేలే
వద్లేండి మీకే ఉంచకుండా దేవత పోష్మా
నేను అంటే ఇక్కడ పక్కన నాకు నాది ఎదురుగానే మా అమ్మ నాన్న ఫోటోలు దేవుళ్ళ ఫోటోలు మా అత్త ఫోటోలు మా మామ ఫోటోలు అందరి ఫోటోలు ఉన్నాయన్నమాట అవి చూడగానే నాకు అన్ని చిన్నప్పటి రోజులున్ని గుర్తొతున్నాయ అన్నమాట
అవునా అండి
చిన్ననాటి మెము చిన్ననాటి కథలు
జ్ఞాపకాలు అవునా ఏంటి మీ చిన్నప్పుడు ఏం చెప్ చెప్పేవారని మీ నానమ్మవారు
మా నానమ్మ చిన్నప్పుడు ఏం చెప్పదు ఇప్పుడు కూడా ఏం చెప్పదండి తిన్నవా ఉన్నవా అంటుందండి
ఎందుకండి
మన ఏమోండి అట్లా చెప్పారు మా ఇంట్లో ఇగ టీవీ పెట్టి టిచ్చేది చిన్నప్పుడు మకి మాకు ఏం తెల్వదు చిన్నప్పుడు టీవీ చూసేది అన్నం తినేది పడుకునేది బడికి పోయేది వచ్చేది
అవునా అండి
ప్రపంచం తెలవదు అండి ఇంటీలో నుంచి బయటికి పంపారు అనమాట మా ఇంట్లో ఆడుకోడానికి కూడా పంపారండి మా ఇంట్లో మా ఇంట్లో మేమే ఫోన్ చూసుకోవాలి లేకపోతే టీవీ చూడాలి అన్నం తినాలి పండుకోవాలి
ఉ అవున అండి
అదే మంచిది లెండి బయట రోజ ఈ రోజు ఈ కాలంలో మంచిగా రోజులు లేవంట కదా బయట ఊ బయట అసలు మంచిగా లేరండి అసలు అబ్బాయిలు అమ్మాయి అబ్బాయిలు ఎలా ఉంటారో తెల్వదు దు అమ్మాయిలు కూడా ఎప్పుడు ఎలా ఉంటారో తెలివదండి సైకోగాల్లు ఉన్నారు డి నాకు ఒక స్నేహితురాలు ఉంటదండి అస్సలు మంచిది కాదండి అంటే చూడ్టానికి ఏమో మంచి చిగా చెప్తది నాకు అన్ని నా వెనకాల బొక్క పెట్టిందండి నాకు
అవునా ఏమి చేసిందండీ
చి నా స్నేహితులు అందరికి చెప్పిందండి చాడీలు చాడీలు ఆమే నేమో మళ్ళా ఏం చెప్పిందంటే ఈమే మంచి చిది కాదు ఈమే ఈయనను ట్రై చేస్తాంది ఆ ఆమెను ప్రేమి త్తంది ఆయనని ప్రేమిత్తంది అని ఊక అదే చెప్తుందండి వాళ్ళు ఏమనికుని ఒక రోజు అండి మా స్నేహితుడు రాఖీ కట్టిన అండి అసలు నాకు కట్టాలని లేదు ఆమె వాళ్ళ ఆమె ఏమ అనుకుంటదో అనే కట్టిన అండి అసలు మెయిన్ గా
అయ్యో అలా ఎవరేమనుకుంటే మీకేం దండి మీకు ఏమనిపిస్తే
కానీ కాని ఆమె మళ్ళీ తెలిసా ఆమె దగ్గర ఏదో నోరు జారి చెప్పినానండి అలా నాకు కట్టాలని లేదు కానీ అందరు కలిసి క చిరు అని అయితే అది పోయి మళ్ళా ఆ పోరగా అబ్బాయికి చెప్పిందండి
అవునా అండి
అసలు నేనే పెద్ద షాక్ లో ఉన్నా అండి అసలు ఏం చేయాలో అర్ధంగా అయినా మా నన్ను నమ్ నమ్ముతాడు కాబట్టి సరిపో ఇఫ్ నాకు నమ్మకపోతే మాత్రం చచ్చిపోతుండేనండి నేను పై నుంచి ఆ ఏముందండి పారు పరువు ఏముందండి నాకు అట్లా ఏం లేదు కానీ నేనైతే మాట్లాడాలనుకుంటే మాట్లాడతా కట్టాల అనుకుంటే కట్టక అనీ కట్టక కట్టాలని లేకపోయినా కట్టిచ్చారండి నా స్నేహితులు
అవునా అండి
ఆ ఆమె కొంచెం అంటే మంచిది కాదులేండి అసలు ఆమె తో చాలా దూరంగా ఉండాలి కానీ నాకు ఇప్పుడు తెలిసింద అనమాట సంవత్సరం నర్రా తర్వాత ఆమె గురించి తెలిసింది ఇగ మేమే మంచిగా ఉంటున్నాం మాది మేము ఆమెను ఎవరు నమ్ముతలేరు ఇగ
అవునా మీకు ముందే తెలియలేదా వచ్చిన రెండు రోజులకే
ఒక్క రోజుకే తెలిసిందండి ఆమె నా స్నేహితున్నీ బట్టి నా స్నే ఫస్ట్ నాకు పరిచ నాకు పరిచయమైన స్నేహితుడిని అల్లుకపోయిందండి నాకేమో కోపం వత్తదండి అసలు నా స్నేహితుడిని నువ్వు ఎవరు అసలు తీసుకుంటావు అది ఇదని రోజు కోపం వత్తది అండి ఆమె ఫోన్ చేసినప్పుడు అల్లా ఆమె ఆమె ఆయనతోటి అంటే ఆమెతోటి బయటికి పోయి చాయ్ తాగినప్పుడు ఏ ఎప్పుడైనా నాకు కోపం వత్తది కానీ మా నా పక్కన ఒక స్నేహతురాలు ఉంటదండి ఆమె మాత్రం ఎందుకే గట్లా అంటావు అది ఇదని అంటదండి కానీ ఆమెకు తెల్వదు కదండి నా ప్లే నా గుండెలో ఉన్న బాధ నా ఆవేదనా నా గుండె కాడికి వచ్చి చూత్తే తెలు దండి నేను ఎంత బాధపడుతున్నానో నా స్నేహితుని ఆమె తీసుకుపోతుంటే ఎట్లుంటది నాకు
అయితే మీ పక్కన ఉన్న స్నేహితురాలకి నేను చెప్తానులేండి ఇంకోసారి ఏమనకు తన ఫీలింగ్స్ అని
అవునండి అసలు నాకు నాకు ఇష్టం అంటే ఇష్టం అంటే అట్లా కాదులేండి కాని నా స్నేహితుడు అన్నాక నాకే ఉండాలని ఏం కాదు అందరికి ఉండాలి కానీ నాకు పరిచమైన ఆయన నాతో మాట్లాడకుండా నా పక్కన వాళ్ళతో మాట్లాడ్ డితే నాకు ఎట్లా ఉంటది చెప్పండి ఒకసారి నా ప్లేస్ లో ఉండి చూడండి మీరు
అండి చాలా కష్టమండి
అసలు ఆమెని ఏ కొట్టాలా తిట్టాలా కూడా అర్థం కాయట్లేదండి అసలు ఇప్పుడైతే తెలుసా అండి ఇప్పుడేమో అబ్బాయిలతోటే ఫుల్ మాట్లాడేది ఇప్పుడు అసలు నాకు తెలిసిన స్నేహితులతోటి ఎవ్వరితో మాట్లాడతలేదు అసలు పత్ల లేదండి అసలు బతుకుందో బతుకులేదో కూడా తెల్వది
ఎందుకని ఏమైంది ఆమెకి
రి ఆ ఆమెకు ఏమైందంటే ఏం కాలేదు కానీ అవసరానికి అయితే ఫోన్ చెత్త ఫోన్ చెత్తదండి కాలేజ్ ఫీజు కట్ టు హాస్టల్ ఫీజు కట్టు హాల్ టికెట్ తీసుకరా అంటదండి ఆమె మాత్రం రాదండి మళ్ళా నాయనకాలనే నాయనకాలనే నా గురించి అందరికి చెప్తందండి
అవునా అండి
అసలు మంచి అమ్మోని ఇలా ఇలాంటి అమ్మాయిని ఇలాంటి నా స్నేహితురాళని అసలు ఎప్పుడుూ లా జన్మలో చూడలేను రాకూడదు అండి నేను ఇప్పుడు ఉద్యోగం చేసినా ఉద్యోగంలోలా ప్యుడా
అవునండి రాదులేండి ఇంకోసారి ఎప్పుడు మీకు
అమ్మో అలా అలా ఉంటారని కూడా నాకు తెల్వదండి
అవునండి అంత లోకం అంతా అట్లనే ఉందండి
ఆమెను చూసినాకనే అర్థమయిందండి లోకం అంటే ఇట్లుంటది సో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే ముందలా అని నేనేమో లడలడ వాగుతానండి అసలు వాళ్ళం అంటే నేనే ఏం పక్కన వాళ్ళ గురించి పట్టి నచ్చుకోను ఫస్ట్ నేనైతే వాగుతా తర్వాత మళ్ళా నేనే బాధపడతానండి
అవునా ఎందుకండి మళ్ళీ బాధపడం అనే ముందే ఉండాలి
నాక అది ఉండదాన్ ఆ అద్ అదింటే నేను ఉన్నా నేన ఎందుకు అయిత అండి దేవతన అయిత కదాండి
ఇంకా సేపే అన్నారు కాదండీ మీ దేవత అని
అప్పుడు దేవత అండి ఇప్పుడు నేను దెయ్యం అండి
వీరి గుడ్ అండి ఎందుకండి
దేవుళ్ళు కష్టాలు కష్టాలు మనుషులకే వతాయింటే కదండి అందులోనే నే నాకు కూడా వచ్చినాయ మాటా ఇగ
అంటే మీరు మనిషి అని ఒప్పుకున్న రా అండి ఫైనల్ గా
ఆ అవునండి నేను మనిషినే అండి మీకు అర్థమైది మీరు మాట్లాడుతున్నానంటే పక్కా మనిస్ మషినే అయిత కదండి
అంటే ముందు దేవత అని చెప్పేసరికి నేను నిజంగానే నమ్మినాండి
నమ్ మీరు నన్నే నమ్మలేకపోతున్నారు పక్కన వేరే వాళ్ళని ఎలా నమ్ముతారాండి
నమ్మ అని చెప్తున్నా అండి మీరు దేవు దేవతా అనంగానే అదే
నేను దేవతరిని దేవత్ అతని నేనే అమ్మాయినినే అమ్ ఆ ఏమంటారు మనిషిని నేనేనండి ఎందుకంటే దేవత కూడా మనిషే కదండి మనిషి రూపమే దేవతకు ఉంటదండి ఆమెకి రెండు చేతులు నాకు రెండు చేతులు అంతే తేడా
మీరి ఇలా మాన మాట్లాడంగానే నాకు ఒక పాట గుర్తొచ్చిందండి ఆది శక్తినీ నేనే
అమ్మ చాలు పాటలు పాడకండి నాకు చెవులలో రక్తం కారుతుందండి
మరి మీరు చెప్పినందుకు నాకు ఈ పాట గుర్తుకొచ్చిందండి
అవునా పాడితే పాడిర్రు కానీ చెవులల్లో దూదులు పెట్టుకోవాలంటే పాడే ముందల చెప్పండి కొంచెం నాకు
సరే అండి చెప్తానులేండి దూదులు కూడా నేనే పంపిస్తాలేండి
అవునండి తిన్నారా మరి ఇంతకి ఇంతసేపు మాట్లాడుతున్నా అడగడం మర్చిపోయాను
ఆ తిన్ననండి మీరు తిన్నారా
మా ఇంట్లో భోజనం పెడుతున్నారు గాని నాకేమో నోట్లకే పోతలేదండి రెండు చేతులు
ఎందుకండి
కంటే ఇంగ ఏం చెప్తామండి
ఏం చేస్తామంటే ఏం చేత్తారండి
ఏం చేతలేను మా ఇంట్ల ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టిరు నిన్న నేమో మామిడికాయ పులిహోర రోజు మ మా డికాయలు మాడికాయలు చంపుతారండి యాభై రూపాయలకి మూడు తెచ్చిరు ఆ మూడు కాయలు అయిపోయిదాంకా ఉడుక్తలే మా ఇంట్ల
ఎని ఎంతసే ఒక్కటి ఎన్ని రోజులు వత్తదండి మామిడికాయ మీకు
పచ్చడి పెట్టిరండి రెండు కాయలు ఒకరు ఒకటేమో మామిడికాయ ఉగాది పచ్చడి చేసిరు అంతా ఇగ ఇట్లనేనండి అసలు
మూడింటికే పచ్చడి పెట్టడం ఏంటి యుగలి పచ్చడి చేయడం ఏంటి పులిహోర చేయడం ఏంటి ఏంటండి మీరు ఇట్లున్నారు
పది మంది లేరండి ముగ్గురమేనండి మా నాన్న మా అమ్మ నేను
అంతేనా అండి
మాది చిన్న పాటి కుటుంబం అండి మాకు కొంచెం గుడిసుందనమా ట గూడిసేను అమ్ముదాం అనుకుంటాన్నాం అన్నమాట అది ఎవరైనా కొంట కొంటే చెప్పండి ఒక ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలకు అమ్ముతానండి మా చిన్న గుడిసే
గుడిసే అన్ని అన్ని కచ్చి ఎవరు తీసుకుంటారండి
దానికి విలువ చాలా ఉంది లేండి
ఎ అమ్మో అండి దానికి ఏదైనా ప్రాచీన కాలం కథ ఉందా అండి
అవునండి చ పాతకాలం చరి త్రనే ఉంది ఇప్పుడు చెప్తే రోజులు సరిపోవండి
అందుకే కట్టే తెచ్చే పట్టేలాగా చెప్పండి
కలాంటి రావండి చిన్న చిన్నగా చెప్పడం సరే అండి నేను మా అమ్మ పిలుస్తుంది మా అమ్మగా పిలుస్తుంది బాయ్
ఓకే అండి బాయ్